హలో హలో అక్క వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిమ్మా నా నా మాట నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిక్క అక్క ఉగాదికి ఈసారి ఉగాదికి ఇంటికిొస్తారు అక్క
అదే చూసి ఏమి రావాలన్నా ఏమిని అలా చూసుకున డ్రెస్ తీసుకున్నావా ఉగాదికి
ఆ లేదక్క ఇది హాఫ్ సార్ తీసుకోవాలి అనుకుంటాన్నా డ్రెస్ ఒకటి హాఫ్ శారీ ఒకటి రెండు తీసుకోవాల అనుకుంటాను
మ్మ్మ్మ్
హాఫ్ సారీ అయితే చూడాలా అంటే హైట్ ఉన్నాను కదా చిున్న కొంచెం లెంత తక్కువ వస్తుంది అనేది ఆఫ్ లైన్ లోనే చూసుకొని తీసుకోవాలనుకుంటున్నా
మ్మ్మ్మ్
ఆన్లైన్ అయితే అది బాగా వస్తుందా రాలేదా అనేసి ప్రోడక్ట్ మాక్సిమం ఆఫ్ లైన్ క వెళ్ళ చూసుకోవాలని అనుకుంటున్నా చూడాలి అక్క మరి మీరేం ప్లాన్ లేదా అక్క
నాదా అనేది నేను శారీ ఉంది శారీ తీసుకున్నాను
ఆ బాగుందా సారీ
ఆ బాగుంది బాగుంది సింపుల్గా సింపుల్ గా తీసుకున్నా శారీ
అవునండి
ఫ్యాన్సీ టైప్ లో తీసుకున్నా శారీ
ఆహా అక్క రటన్లో అలా తీసుకని తింటే బాగుంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మంచిగా కంఫర్టబుల్ గా అలా ఉంటుంది
వేసుకోం కదా అందుకే కొంచెం ఫ్యాన్సీగా అయితే నెక్స్ట్ యూస్ చేయడానికి అందుకు బాగుంటది కదా
ఆ
ఆ ఆ తినవాన్నము
ఆ లేదక్క కాదక్క నేను అంటే కోోళ్ళ అలా కొనుక్కోవాల అనుకుంటాన్నాను ఎలా ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటే గోల్డ్ అండ్ అంటే అ అట్లా గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ లాగా మొత్తం మొత్తం సెట్ సెట్ అలా తీసుకోవాలనుకుంటాను ఆ ఆ అలాగా ఎలా ఎలాంటి తీసుకుంటే బా మంచిగా ఉంటారు అక్క
అది వచ్చేసి అంటే మొత్తం సెట్ సెట్ అంటే కొంచెం ఆఫ్లైన్లోనే బెటర్ గా ఉంటది మనం చూసి క్వాలిటీ అందుకు తీసుకోవచ్చు
అ
ఆ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ న్లో అంటే కొంచెం కలర్ కానీ చూడడానికి తక్కువగా ఆఫ్లైన్ మనమైతే కలర్ చూసుకోవచ్చు క్వాలిటీ చూకోవచ్చు ఏమనా డ్యామేజ్ వచ్చి దా లేదా చూసుకోవచ్చు అదే ఆన్లైన్ లో అయితే మనం చెప్పలేం కదా వచ్చినాక మళ్ళా చూసి మనం నువ్వు ఒక కలర్ పెట్టి ఒక కలర్ వచ్చి మళ్ళ దాన్ని రిటర్న్ చేయాలా
అవునక్క అదైతే నిజమే అదైతే నిజమే బాగుంటుంది బట్ అంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా చూసి
అంటే ఆన్ అవునవును అది అంటే నీకు సెట్ అయ్యేది తీసుకోవాల అంత సెట్ సెట్ లేకపోయినా కాని ఆ జస్ట్ ఒక లాంగ్ ఆ లాంగ్ హారం లాగా అట్లా తీసుకో కొని లా హారంలాగా తీసుకుని నీకు ఆ ఇయరింగ్స్ తీసుకోవచ్చు ఇంకా కింద హిప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది వడ్డానం ఇంగ మిగితావి అంటే వంకీలు ఇవన్నీ అవన్నీ అంతా పాతగా జస్ట్ ఇప్పుడు వచ్చేసి కొత్త కొంచెం ట్రెండ్గా ఏమున్నాయి లాంగ్ హారం బుట్టాలు అట్లా ఇయరింగ్స్ ఇంగా వడ్డాణం అయితే ఇంగ అది కంపల్సరీ మిగతా తాయన్ని అవసరం లేదు
ఉమ్ అదే అక్క నేను అదే తీసుకోవాలి అనుకుంటున్న హాఫ్ సారీ కాటన్ లా ఉన్నయి తీసుకోవాలనుకుంటున్నా చున్నీ పెద్దగ వచ్చి కొంచం ఇద ఇదొచ్చేసి ఆ ఆ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ హుక్స్ పెట్టించుకోవాలి అనుకుంటున్న
అవునా
ఆ ఇది కింద లంగా వచ్చేసి ప్రీ ప్లేట్ చేసి మంచిగ ఐరన్ చేస్తే కొంచెం బాగా బాగుంటుంది కదా
ఉ అవునవును అవునవును
అలా అనుకుంటున్నా కాదక్క అమ్మ అది తీసుకుంది కదా అంటే శారీ క్లాత్ డ్రస్సులు కుట్టించుకోడానికి
అవునవునవును
అది ఎలా కుట్టించుకోవాలా ఒకటి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని కింద త్రీ బై ఫోర్త్ ఆ గౌన్ లెక్క కుట్టించుకొని దానికి కీ జిగ్ జాగ్ ఏపిచ్చుకొని ఇంకొక మాడల్ ఎలా కుట్టిచ్చుకోవాల
ఇంకొకటా మామూలుగా ఇప్పుడంటే చాలా మోడల్ వచ్చినాయి కొన్నేమో ఫ్రాక్ లాగా కుట్టించుకోవచ్చు కొన్ని వచ్చేసి కొంచెం పైకి గౌన్లా ఇప్పుడు చానా ట్రెండ్గా ఉండేది వచ్చేసి కొంచం మామూలుగా నీస్ వరకు ఉంటాయి కదా మోకాళ్ళ వరకు మోకాళ్ళకు కొంచెం కిందగా అట్లా గౌన్లు ఇప్పుడు చనా ట్రెండ్ అయిపోతున్నాయి కదా
అవునక్క పాపకి ఎలాగుట్టిద్దాం మరి అంటే అది వచ్చేసి ఎట్లిచ్చినారం టే జాకెట్ కి ఒక క్లాత్ లాగా నార్మల్ గా శారీకి ఒక క్లాత్ త్ లాగా ఇచ్చారు అలాంటిది నీకు పాపకి ఇద్దరికి సరిపోతు దాక్క అంటే నీకు త్రీ బై ఫోర్ టుగా పాపకు పచ్చిందగు ఉందాం
అద అంటే అం అంటే బాడీ దాన్ని బట్టి ఉంటాది. ఇప్పుడు కొంతమంది హైట్ ఉంటారు. కొంతమంది పొట్టిగా ఉంటారు. అంటే క్లాత్ ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పడుతాది. పొట్టిగా లావుగా ఉండ వాళ్ళ వాళ్ళకి వచ్చేసి విడ్త్ విడ్త్ ఎక్కువ పడుతాది అది కొంచెం టైలరే చెప్పాలి అది చూసి మనం చెప్పలేము ఒకరికైతే సరిపోతాది. మళ్ళా పాప కంటే కొంచెం ఇదే కొంచెం వాళ్ళే చెప్పాలా మిగిలితే అని
అవునులేండి అక్క నేను అదే ఈసారి ఇంటికి వస్ అతే ఉంది కదా అలాని ఎట్ల కుట్టిచ్చుకోవాలి లాని చెప్పేసి పాప్ ఒకో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటన్నా ఈసార్ వస్తే కుట్టిచ్చుకోవాలా
ఆ మన ఊర్లో ఇది ఆహా జాతర ఉంద అన్నారు కదా అది డేట్ ఏమైన్నా ఫిక్స్ అయిందా
ఆ అయిందక్క కానీ నాకు గుర్తులేదు. ఈసారి కనుక్కొని మళ్ళీ చెప్తాలేండి అక్క
ఉ ఉమ్
ఆ అయితే మీరు ఇప్పుడు ఉగాదికి వస్త వస్తన్నారు కదా
ఉ అదే చూసుకొని రావాలి.
మాక్సిమం రావడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఫెస్టివల్ కి మాత్ మాత్రమే కదా మనం అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసి కొంచెం వస్తే బాగుంటుంది ఉగాది ఉగాదికి ఏవో పచ్చళ్ళు ఇలా చేసుకున్నాం కదా.
అవునవునవును
ఉమ్ చేసుకొని మళ్ళీ మంచిగా ఎంజాయ్ చేయడం ఏమన్నా గేమ్స్ ఆడుకోవడం ఇలా ఉంటయ్ మంచిగా ఉంటారు కదా
నేను ఆ నై నైంటీ పర్సెంట్ రావడానికే చూస్తా.
ఆ ఖచ్చితంగా రండి అక్క కి డ్రెస్ అలా ఏం తీసుకోలేదా
ఆ ఆ పాపకి ఇంకా తీయలేదు తీయాలి
ఆ తీయండి కొత్త నూతన దినోస్తమ అంటారు కదా ఉగాది మనకి
ఉ అవును అవును తీయాలి
బాగుంటుంది
కొంచెం ట్రెడిషనల్ గా అట్లా తీయ్యాలి
అవును అక్క ఏదో ఉగాదికి ఏదో ఏడు రకాలు వేసి ఏదో చేస్తారంట కదాక్క పచ్చడి ఏ ఏ ఏమేంటి అక్క అవి
అది ఉగాది పచ్చడి అది వచ్చేసి ఇప్పుడు అంటే షడ్రుచులు అ ఆ వచ్చేసి ఆ అవి ఏ వేప ఉంది కదా వేప పూతా మామిడి అడి మళ్ళా కారం కారము మల్లా పులుపు ఆ వగరు ఇవన్నీ వేసి చేస్తారు ఉగాది పచ్చడి
అవును అక్క ఆ పచ్చడి చేసిన తర్వాత అది ఎంత ఎట్లా అంటే నార్మల్ గానే ఉంటుందా టేస్ట్ లేకపోతే వేరేలా ఏమైనా ఉంటుందా అంటే చేదే ఎక్కువ కనిపిస్తద స్వీట్ ఎక్కువ కనపడుతుందా
ప్చ్ అంటే అది అన్నిని అన్ని కలిసి అన్ని కలగలిపిగా ఉంటది ఒకె లాగా ఉండది ఇప్పుడు పు పులులు అంటే పులు లాగానే ఉండదు అది అన్ని రుచులు అన్ని కలిసిపోతాయి కాబట్టి కారము వగరు తీపి పులుపు చేదు అన్ని
ఈసారి ఏమన్న ఉగాది ఈ ఫెస్టివల్ కెమైనా స్పెషల్ చేయాలి అనుకుటునార అంటే కర్రకాయలు అత్తరాసలు కార అలు లా ఏమైనా ప్లానింగ్ ఉందా
గులాబ్జామును ఆ గులాబ్ జామున్ అంటే ఫేవరెటు ఆ అది అది చేసుకోవలె ఊ
చేసుకొని తీసుకొని రాండి తింటాం అందరం
తీస్కోని వస్తా తీస్కోని వస్త మీరెప్పుడస్తారు ఉగాదికి
వస్తనక్క ఉగాది ఒక ఒక రోజు ముందు గాని రెండు రోజుల ముందు దు కాని వస్తాను ఎందుకంటే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలా
ఊ ఊ
ఈ బూజు దూడుసుకోవాలా పైబోకు దొంకాలా ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం అమ్మ ఒక్కతి చేసుకోలేదు కాబట్టి నేను వచ్చి ఇద్దరు కలిసి చేస్తే కొంచెం పని త్వరగా ఐతుంది
ఊ ఈ రోజు ఏం ఫుడ్ మీకు నైట్
లేదక్క తినలేదు నేను
అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆ ఈ రోజు ఇది పెడతారంటారు కదా అదే ఏం
లోత చచ్చి సాంబార్ రైస్ అక్కా
అవునా
ఒసరయితే ఉగాదికి ఖచ్చితంగా రాండక్క మీరు
ఆ వస్తాం వస్తాం
ఊ సరే అతా
ఆహ ఇది చెప్పడం మర్చిపోయాను
ఆ అక్కా
ఇది ఆ నువ్వు డ్రెస్సు ఇంకా తీసుకోవాలన్నావు కదా కొంచెం అదే ఆ ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లోనే చూడు చూసి తీసుకో
ఓకే ఓక స రైత మళ్ళీ చేస్తాను
ఊ సరే సరె కాదు ఆ ఇది చెప్పడం మర్చిపోయనూ మేముచ్చేసి సాంబార్ నీకు ఇష్టమైన మీకిష్టమైన సాంబారు ఇది మున మునగా అదే మునక్కాయ మళ్ళీ వచ్చేసి మామిడికాయతో చేస్తారు కదా
ఆ అక్క
ఆ సాంబార్ చేసిన నెక్స్ట్ మీరు ఆ వచ్చినప్పుడు చేస్తాం అది
ఆవును సరే అక్క అయితే ఉంటాను మరి
ఆ సరే సర ఉమ్